హలో ఆ ఏం చెత్తన్నావ్
మంచి నీళ్ళు తాగుతాన్న
అవునా మంచిగున్నావా
మంచిగానే ఉన్నా ఓహ చాపల కూర
చాపల
ఆ నిన్న పోయి పట్టుకొచ్చిరు
ఆ
చర్లకు పోయి పట్టుకుచ్చు రాలే
చెర్లకు పోయి పట్టుకొచ్చిండా
వాళ్లకు చిక్కిన వట పట్టుకొని వచ్చిండ్రు
వాళ్లకు దొరుకుతలేవా వాళ్లకు ఉ కుచ్చి సౌండ్ తాత ఏం చెత్తాడు
తాత ఏం లేదు చిట్టి పాట కాడికి పోయి కూడా వచ్చిండు
ఆ ఏం పని
సిట్టి సిట్టి కాడికి పోయి సిట్టికి చూసుకొని వచ్చిండు పైన్ పడుతద అని చెప్కొచ్చిండు ఆ ఆయన ఫోన్ ఎత్తట్లే ఫోను ఇన్ని పెట్టి పోయిండు ఎవరి కొరకు పోయి వచ్చి పోయిండు పైయి ఇప్పుడే అందర కట్టుకున్నారు అందరు వచ్చి కట్టుకున్నరు
ఆ
వచ్చ కట్టిర్రు కట్టలేదట యితే తాత వచ్చి చెప్ ఆ తాత చెప్తని తాతడి చెప్ మీ తాత వచ్చి చెప్పిండు మా ఇయాల బండి వేరేటోళ్ళకి ఇచ్చిండు మరి వచ్చేటప్పుడు నడిసి వత్తరో ఏమో
మామ మేటు పోయిండు
మావా పనికి పోయిండు
ఆహా
ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతున్నా మనవరాళ్లతోని
ఎవరు
ఆ అక్క
ఆ
ఏం చెత్తంది దక్షిత్
పాలు తాగుతండు
తిన్నావా అన్నం
తినలే ఇంక తినాలి ఇగ
ప పదియితంది ఇంత వరకు దినకుంట ఉంటే పిల్ల గనికి పాలు ఎట్ల వస్తాయి ఏంది ఏం కూర వండినవ్
నేన్న నైట్ చామగడ్డ చారు చేసినాం అదిన్నది కొంచెం
ఓ
అన్నం నైట్తే చానా ఉన్నది చూడాలి గట్క వేసింది అత్తమ్మ పొద్దున జవా జవా గక్కనే
అదే నేను కూడా చెతను కాగానీ ఇవాళ చేయలేదు వేయాలి మళ్ళ
ఆహ
వస్తుర ఇయ్యాల
చెప్పలే నాకు
అంతేనా
ఆ
ఓ
అట్లా అ
అసలు ఏది డీటెయిల్ లేదుగా
ఏమో
ఏది లేదు ఓసారెమో అట్లాంటన్నావ్ ఒకసారి ఇట్లాంటన్నావ్ పైసలు వాని ఒక మాట అంటాడు పైసలు ఏమో చేసుకొని నాకేంది నాకడా రూపాయి లేదు అని ఒక్క మాట అంటాడు మీ నా ఆళ్ళు వచ్చినప్ఫు మీ నయనమ్మ వచ్చినప్పుడు
ఏమన్నాడు ఆ సరే చేయనియారాదు సరే వత్తలే అన్నాడు పైసా లేవు పైసా లేవు ఏం లేవానే మమ్మీ పోయి
ఆ
అడిగిన్నారా అడిగితే మరి మాకాడ పైసల్ లేవు పైసలు అస్తే ఇత్తర మరి ఏం సంగతని
ఆహా
అడిగితే మరి ఏం చెప్పిండో మరి
ఆయన ఇయ్యాలె కదా
అదే ఇచ్చేటియే అడిగిండట
ఆ
అడుగుతే ఏమన్నాడో ఎవరైనా
అయి అడగద్దు మేము అడుగుతే తప్పు
అదే ఇగ గదానికేక మొన్న అదే మీ అన్న గురిచ్చ గిట్లా ఫోన్ చేసినందుకే ఇంకా పంచాయతీ చేసింది
హ
పంచాయతీ చెత్తంది ఇగ నేను ముట్టుకుంటలేను ఇగ ఫోన్
ఏమన్నా ఆమెనా ఆమెదా ఆమె కొనిచింద
ఆమెది కాదు ఇ అయ్యా
ఆహ
ఆ అందరికి పైస ఇయొద్దని ఫోన్ చేసి చెప్పు అప్పు పుట్టనీయకుండా చెయ్ ఆది చేయ్ ఇది చేయని అవుతాను గుల్లతాన
మా అమ్మ నంటాడ మా అమ్మ చేసింది అనుకోని
ఆ
ఆహ
అంటే నేను లక్ష్మీ చినమ చేసిందట నువ్వు చేసినవా అని నన్నని చేసిన నేనే చేసిన నేనే మాట్లాడి నేనే చేసినా కాని ఆయన ఎత్తలేదు ఫోన్ అని నేను అన్నా
ఆ
అంటె ఇగ సప్డేక ఉకున్నాం మళ్ళా వాయన దాంట్లో ఫోనే లేదు నాదాంట్లోచ్చని కూడా చేసేరా అంటుండు
చూపి అనకపోయినవు తెలివి లేదా అయన ఫోనే లాక్లే మార్సుకుంటాడు అయన ఫోన్ ల కేడా చేసిండట
అదే అనిపించింది నా ఫోన్నేచేళ్లి కూడా చేశిరు అది ఇది అంటే ఉ ఇది కొంటా ఏడి బోయిరు తిన్నారా అందరు
ఆ అప్రాష్పిల్లి ఏదో గ్రామ సభ ఉంటే అత్తమ్మను బావ వెయ్యిరు
ఆ
ఆ ఏంటిది ఆ
ఏం ఎలాగు ఎల్ గురించి పిల్తే దక్షి
నవుతండు దక్షి పాల్ తాగేది ఇడిషి పెట్టి మొహం జోషి ఇగిలి తాండు
దక్షిత్ ఏం చెత్తానవ్
ఓ బ నువచ్చి తిసుకపోతే ఉత్తడటా
రక్షిత్తు
అ
ఎప్పుడికి లేవాయితుదో ఆ చూతంటే ఆది లావ్ కావట్లేదు
నువ్ బిలతేరి ఏసి పెట్టు ఇంటికి పెయింట్ అయ్యి ఎప్పుడోత అంటాండు దక్షిత్
అంతేనా హ్మ్
ఏసీ పెట్టె ముసలిదానా వచ్చి మీ ఇంటికనే ఉంటా అంటాండు
అదే ఎసిదే ఆ బీరువదు
పీర్వాం పాడుకుంటూం ఏడవదు ఏడవదు ఏడవద్దు ఏడవద్దు
ఏంది దక్షిత్తు దక్షత్
మళ్ళా ఇప్పుడే లేచిన మళ్ళా నిద్రపోవాలట ఆయన
పనుకొని పనుకుంటే ఏం ఐతది మరి
అట్లా పనుకోడు బైతుకోని తిరుగుతా బనుకుంటాడు ఒక ఒకసారి ఇప్పుడేమె పాలు తాగమంటే ఏడిపోతుంది దుఃఖం ఒతంది
ఆ
పొద్దున్న నుంచి పండుకునే ఉన్నాడు అని పాలితంటే ఎక్కువ చెప్తాండు
మైరా
హ్మ్
బానే ఉన్నావా
ఆ నేను మావయ్య దక్షితు
ఆహా
ఆ
ఆ లేదు మమర్ పిల్లగాడు
లె ఉన్నాడు మావయ్య ఏం లేదు వాళ్ ఏమాటనే వతారట వాళ్ళ అత్తమ్ముళ్ళ మీటింగ్ ఉండే సార్ వాళ్ళు వచ్చిరాట
ఆ
అత్తమ్మ అధ్యక్షురాలు
ఆ
రమ్మంటే వాడికి ఎప్పుడుపోయిరు ఉ
నేనుకూడా ఒతరినామొహం చూసుకున్నా
ఆ
ఆ
పొద్దంతా ఉంటాడు పెళ తెల్లరీనాక జాగారం చేత్తాడు
పొద్దున్న అంక పండబెట్టద్దు ఆయన్నని
వామ్మో కళ్ళు పిండుకొని ఎంత ఎట్లా ఏడుతాడని ఎ పిండుకొని నీళ్లు చుట్ లట్ట లట్ట కరాతాయి్ నేేషి ఏడుగులోకి నిద్రపోనియక పోతే
ఆ
అట్లా
అట్లా బండుకొనియకుంటే వాటి ఎడ్తే ఎట్లా మరి పోండు తెల్లందంక నిద్రగాతానే పొద్దుందంకా నిద్రపోతంది లక్షితో
నువ్వు అంటనవ్ అనే ఏద్తన్న మల్ల
అదే రేశం బాగానే ఉన్నది
రేషం మారేమ ఎవరికి లేదు
వలే
అక్క పదిహేనో తారీఖు వస్తుదటగా నన్ను అప్పుడు రమ్మంటుంది
ఆ
ఎస్
అప్పుడు తొలోద్దా మరి మీ అత్తగారు
ఏవో చూడాలి ఇప్పుడు లేకపోతే అప్పుడు ఏదో చూద్దును గానీ ఏవో ఇప్పుడది ఏమైతదో షు
అ
ఉమ్
ఏమో రమ్మంటే మరి అందరని రమ్మంటే అందరు వస్తారా
ఏమో తెల్వదు
కావాలంటే ఏండి కాకముందుకే రావాలి మళ్ళా
నాకు సాయంత్రం ఎగ్జామ్ ఉన్నది ఇయ్యాల
ఆహా
ఆ ఒకవేళ ఇయాల వచ్చేది అంటే ఎగ్జామ్ అయిపోయినంకొస్తా
ఎన్ని గంటలక అయిపోతది
ఐదింటికి ఐపోతది
అదే అప్పటిదాంక మీ అక్క నాగవన్ రాదా ఇద్దరు గుడ రాదు
గ్రావతడుతో భావతోడు
బాగా వచ్చిన కూడా
బండి మీద వత్తం కద
ఆహా బండి మీద
ఆ
ఉలోటున్ద
ఉన్నది
ఓ
తీసేస్తాం కొనుకుంట్రా
మాకేం వద్దమ్మా ఇంకేవళకా
మీ మామయ్య అట్టాటిది డొక్కు బండి తీసుకొనిపోవాలి
మల్లయ్య క మా బావ బండి కరాబయింది
ఎందుకు పాత ఇనుపకేసిర్ర
ఆ
పాతను మకేషద
ఆహా అయ్యాలిద
అదే పాతి నుకేసేదాని కద బాగా చేసుకుంటే వాళ్ళ ఒక ఐదు వేలక్ ఆరు వేలకి ఇస్తేంది
చూడాల
మ్మ్ సరే